హలో హలో
హలో
హలో
ఎలా ఉన్నాన
హలో హలో వినిపిస్తుందా అండి మీకి నా వాయిసు
వినిపిస్తుందన్న
ఆ తిన్నారా అండి
తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారంండి
టీవీ జూ తన్నా
చూస్తున్నారా ఏం తిన్నారండి ఈరోజు స్పెషల్ ఏంటి
చికెన్ జేసుకున్నం తిన్నాం
చికెన్ చేసుకున్నారా ఓకే మీరే చేసారంండి చికెన్
లేద అమ్మ చేసిన్
ఓ మీ మమ్మీ చేసారా ఏమండి ఇంకేంటండి విశేషాలు ఆ నేను ఈ రోజు ప పప్పన్నం తిన్నా అండి పప్పన్నం ఎగ్
ఎలా జరిగింది మీ ఆఫీస్లో
ఆఫీస్ అంతా ఓకే ఓకే అండి అలా పోతూ ఉంది ఏమండి ఎలా ఉన్నారంతా బాగున్నారా మీ బాబాయ్ కూతుళ్లు పిల్లలు చిన్నపిల్ల వాళ్ళంతా
ఉ బాగున్నారు వాళ్ళకేం ఫోన్ లో బిజీ కన్నా ఎక్కువ పిల్లలే ఉంటాయి
అవునా అండి అంటే బా అసలు మాట్లాడేది కూడా తక్కువేనా అంటే ఏమన్నా బయటికి వెళ్దామన్నా అలా అంతా వస్తారా వాళ్ళు బానే మీతో
ప్పుడు ఎప్పుడొస్తారు ఎక్కువ గేమ్స్ ఫోన్ లో
ఓ అవునవునులేండి అవునవునండి అప్పుడు మన జనరేషన్ ఏ బాగుండేదండి అప్పుడు మొబైల్ ఏంటే ఏంటో కూడా తెలియదు మనకి ఎప్పుడన్నా మనకి స్కూల్ ఆల్డేస్ దొరితే గేమ్స్ ఆడేవాళ్ళం గదండి గోలీ అంటి త
ఫ్రెండ్స్ తో కలిసి ఆడదా అండి మీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మొబైల్ ఫోన్ చూస్ టే పోను ఆ మనిషి
ఆ అంతే అండి ఆ ఈ జనరేషన్ లో వాళ్ళు లు అంత అర్థం చేసుకొని పిల్లల్ని పెంచడం లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం అన్నం తినకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ వాళ్ళు ఏదైనా కథ చెప్పి అది చెప్పి ఇది చెప్పి మనకి తినిపించేవాళ్ళు కదండి
తినిపిచ్చి బయట ఆడుకునే వాళ్ళం అన్నం తినేసి మరీ వెళ్లి ఆడుకునే వాళ్ళం చిన్న గ్యాప్ దొరికిందంటే ఫ్యామిలీ తో కల్ పోయి ఫ్రెండ్స్ తోనే ఆడు
అవునండి ఇప్పుడు ఎలా ఉంటే ఒక చిన్న పిల్లాడు ఏమన్నా ఫుడ్ తినలేదు ఏడుస్తున్నాడు ఏడుపాపలేదన్నా మొబైల్
మ్మ్ ఫోన్ లో టామంజరి పెట్టిమని పెట్
గేమ్స్ పెట్టిమని వాళ్ళే పెట్టుకుంటారండి అప్డేటె వర్షన్ ఇప్పుడు అవునవును ఏమంటారు వాళ్ళకి అలవాటు రోజు చూసి చూసి ఇంకోటి పెద్దవాళ్ళు కూడా అంటే ఇంకా ప్ర వాళ్ళు ప్రజెంట్ గురించి ఆలోచిస్త స్తారు గానీ ఫ్యూచర్ గురించి థింక్ చేయరండి
అవును చాలా
ఇప్ ఆ ఇపుడు ఆ అబ్బాయి ఒక చిన్న పిల్లాడు అన్నం తినలేదంటే ఓకే వీడు ఇప్పుడు ఎలాగోలాగ అన్నం తినాలి ఆ మొబైల్ ఇచ్చి తినిపిచ్చేసి పండుకోబెట్టేసి అయిపాయ్ అంతే ఆలోచిస్తారు బట్ అయితే వాడు దానికి అడిక్ట్ అవుతున్నాడు అనే ఆలోచన వాళ్ళు మ్మ్ థింక్ చేయడం లేదు
వాళ్ళే చెడుగతారు మళ్ళీ వాళ్ళే చదవడం లేదు అని వాళ్ళే అంటారు ఇప్పుడు తెలియదు ఫ్యూచర్ లో తెలుస్తుంది
ఫైర్ అంటూ ఆ పబ్జి అంటూ ఈ గేమ్స్ దగ్గరికి వెళ్ళారంటే ఇంక అసలు అసలు ఇంక ఏము ఉంటుందండి మైండ్ అంతా అప్సెట్
ఎక్కువ ప్రీ పైర్లు షూట్ టింగ్ వల్ల కన్స్ వాడటమంట అలా మైండ్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట
అవును ఇప్పుడు అందరూ ఒకేలా ఉండరు కదండి కొంతమంది చిన్న ఓకే వాళ్ళు ఏదో ఆ ఒకసారి మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళకి ఆ గేమ్ ఆడాలి ఆ మైండ్ సెట్ ఇవల్ ఇలా చాలా ఇంక లేని పోని ప్రాబ్లమ్
అవును వస్తాంటయి ఇప్పుడు ఆ చే ఇప్పుడు చిన్న వయసు కే స్పెట్స్ వస్తుంటాయి
స్తుందా అండి
వినిపిస్తుందండి చిన్న ఏజ్ కే పెట్స్ వచ్చేస్తున్నాయి
ఆ అదే బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మొబైల్ చూసి చూసి అదే అండి ఇప్పుడు మన జనరేషను పోల్చుకుంటే ఇప్పుడు గమనించినట్లయితే మనం చిన్న పిల్లలు అండి జస్ట్ ఇంకా ఫిఫ్త్ లేదా సిక్స్త్ స్టాండర్డ్ లో ఉంటరు వాళ్ళు స్పడ్స్ ఉంటాయి ఆ వయసుకే సైట్ రావడానికి రీజన్ మొబైల్
మొబైల్ ఫోన్స్
మొబైల్ వాళ్ళు చెప్పరు పేరెంట్స్
ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్ లో ఆ మొబైల్ ప్ ఎన్ని ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర మొబైల్స్ ఉంటయ్. ప్రతి ఒక్క ఇంట్లో అన్ని స్మార్ట్ ఫోన్సే అప్పుట్లో కీప్యాడ్స్ వచ్చిండే తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్. ఇంకా చెప్పాలంటే కీప్యాడ్ కిన్నా మ్మ్ కాయిన్ బాక్స్ అదేతి గినా ఇన్ని సెకెండ్స్ మా లడల్లా కాయిన్ వేసి మరీ మరి మాట్
ఇప్పుడు జనరేషన్ ఏముందండి వాళ్ళ ఆ ఇప్పుడు ఫైవ్ జి మొబైల్స్ అంటా అన్లిమిటెడ్ రీచార్జ్ అంటా అదేమంటర్రు డేటా అన్లిమిటెడ్ కదండి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇష్టమొచ్చినంత సేపు చూస్తూనే ఉంటారు
రీఛార్జ్ అంటే గుర్తొచ్చింది అహా రీఛార్జ్ అంటే అప్పట్లో మనము ఒక చిన్న కార్డు తీసుకొని ఆ నెంబర్ని మనమే రీఛార్జ్ చేసుకునే వాళ్ళం.
ఆ అదొక ఫీల్ అండి ఇప్పుడు ఏదోట్ ఇప్పుడు మనం త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంత పెట్ ట్టి చేసుకున్నా ఏమంటరు ఇంకా ఉంది లే వాడేద్దాం అన్నట్లుంటది. బట్ అయితే అప్పుడు ప్చ్ ఆ కార్డు తీసుకొని ఆ నెంబర్ తీసేసి ఆ నెంబర్. కొట్టి ఎంటర్ చేసి ప్చ్ అదొక ఫీల్ అండి
అన్ కాల్ చేస్తే నాది అయిపోతుంది మ్మ్ నాక్
కొంజెం సేపే మాట్లాడి లే ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడాలి అంతే అంతకు మించి ఏముండకూడదు అలా ఉండేది
ఇప్పుడు అలాలేదు ఫైవ్ జి ఎంతసేపు ఐనా మాట్లాడుకో. మీరు గంటలు రోజు అంతా ఐనా మాట్లాడుకో.
మాట్లాడుకోవచ్చు ఉండాల కానీ అది ఓకే అండి బట్ టైతే యూజ్ చేసే విధానం తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఇచ్చి ఎంత వాళ్ళు చూ వాళ్ళకేమంటరు వాళ్ళ బుద్ధి పుట్టినంత సేపు చూస్తానే ఉంటారు వాళ్ళు అడిక్ట్ బోతారు గేమ్స్ కంటూ ఆ మొబైల్ చూస్. చూసి వాళ్ళకి ఐ ఎఫెక్ట్ వస్సుంది
మొబైల్ యూస్ చేసే వేలో యూస్ చేస్తే చాలా మంచ్ ఇది
ఆ అదే అండి అదే అండి పేరెంట్స్ ఇది వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎ తెలిస్తేనే బెస్ట్. ఇప్పుడు చూడండి వీళ్ళు పరెజెంట్ గురించి ఆలోయించి ఫ్యూచర్ లోయించికోకుండా చేస్తారా, వాళ్ళు ఇంకా అలై అడిక్ట్ అయిపోతారు తప్పు అయితే వాళ్ళదే లేదు బట్ అయితే వీళ్ళద్. ఉంది పేరెంట్స్
మ్మ్ ఫస్ట్ వీళ్ళు కంట్రోల్ లో ఉంటే వాళ్ళక్ తెలుస్తది
అవునండి ఇప్పుడు వాడు చిన్నప్పుడు ఫోన్ అడిగినప్పుడే అది చెప్పే బదులు, మనమ్మ వాళ్ళు మన నాన్న వాళ్ళు మనకి ఎలా చెప్పింటారు ఏదైనా ఒక స్టోరీ చెప్ప్.
అయినా కానీ అప్పుడు అప్పట్లో వచ్చేసి మనకి కి అంటే అమ్మమ్మ వాళ్ళు స్టోరీస్ చెప్పేవాళ్ళు నైట్ టైమ్స్
అవునవును పడుకునేది అప్పుడు అవునవునండి అప్పుడు ఏదన్న అమ్మమ్మ నాన్నమ్మ మ లేదంటే ఎవరో ఒకరు ఏదైనా ఒక స్టోరీ చెప్పందే నిద్రవచ్చేది కాదు.
స్టోరీస్ అంటే బాగా ఆరోజు స్టోరీస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంట
అవునండి ఆ కథే అయితే అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఆ కథ ఫేమస్ బాగా అందరు మాక్సిమం పెద్దవాళ్ళు చెప్పేది అ కదే అండి
అ అది ఏది సామత లాగా యూస్ చేస్తారు మూవీస్ లో కొన్ని చోట ప్లే చేస్తాంట్రు మరి దాన్ని ఒక స్కిట్ లాగ చేస్తారు.
అవునవునవును బాగుంటాయిండి అప్పుడు అప్పుడు టీవీస్ అప్పుడు మనకి టీవీ కూడా అవైలబుల్ ఉండేది కాదు కాబట్టి తక్కువ కాబట్టి ఆ స్టోరీస్ వింటూనే ఒక ఏమంటారు ఒక తెలియని ఫీల్ మనమంతా మనమంతా అమ్మమ్మ నానమ్మ పక్కన పడుకొని మంచి దమ్లో చల్లగా బయట గాలికి ఆ వాళ్ళు చెప్పే స్టోరీస్ వింటూ అలానే పడుకునే వాళ్ళం.
బాగుంటుండే అప్పుడు నేను అప్పుడు వెదర్
అవునండి అవునండి అప్పుడు పొల్యూషన్ కూడా తక్కువ కదా అండి ఆ బైక్స్ కావచ్చు ఇంకా ఏమన్నా ఇప్పుడు అంటూ వెహికల్స్ అంట చాలా ఎక్కువ అయిపోయాయి అప్పుడు వెహికల్స్ తక్కువ కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్ ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉందంటే
అప్పుట్లో ఉండేది వచ్చేసి సైకిల్స్ ఉండే
ఆ సైకిల్స్ ఎ ఒక హాఫ్ కిలోమీటర్ కి అవునండి అదే బె వేస్ట్ అండి ఇప్పుడు జనరేషన్ బట్ సిచువేషన్స్ బట్టి యూస్ చేస్త ఓకే గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే బైక్ ఉంది అనుకోండి ఇంక బైక్ లో పోదాంలే ఎందుకు నడుచు నడుచుకుంటూపోవల మనిషి అడాప్ట్ అయిపోతాడు అండి కొన్ని కొన్ని దానిలకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒకసారి ఆడితే అది రెండోసారికి ఎట్లా అంటే కొంతమంది ఇంక ఎలాగోలా బాగా నేర్చుకోవాలి ఏ గన్ని ఎలా యూస్్ చేయాలి అట్లా అడిక్ట్ అడిక్ట్ అయిపోతారు ఇప్పుడు బండి కాని మన చేతిలో ఉంది అనుకోండి హండ్రెడ్ మీటర్స్ అయినా ఓకే ఎందుకు నచ్చుకుంట పో బైక్ ఉంది కదా యూజ్ చేద్దాం ఎంత పొల్యూషన్ అయితే ఆ దగ్గర అయిపోతే తొందర పోవచ్చు. అండి ఈ పొల్యూషన్స్ అవన్నీ అవునండి. ఆ వెహికల్స్ విషయానికి వస్తే ఏదో వాళ్ళకే వచ్చు ఉం అదే అండి చెప్పే విధానం పేరెంట్స్ నుంచే రావాలండి ఒకటి గుడ్ అయినా ఒకటి బ్యాడ్ అయినా సరే వాళ్ళ నుంచి చేదైనా అవుతుంది. ఐనా డేస్ రావండి మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన స్పెండ్ చేసిన డేస్ ఆ డేస్ రావండి హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళు ఊరికి పోవాలి వేసవికాలం వస్తే బాగా గేమ్స్ ఆడుకోవాలి గోళీలాట ఆ చిల్లకట్టే బొంగారం తిప్పడము మళ్ళీ మీరు మీరు ఈ గేమ్ ఆడారండి రాజు రాని గేము ఐడియా ఉందా
ఉం అవును చాలా బాగా ఆడుతాం అది ఇంటి పక్కన వెళ్ళి బాగా చాలా బాగా ఫేమస్ అస్సలు నాకు కూడ ఎవరు దొంగనుతా దొంగ దొంగ వచ్చిన వాడే వాడు దొంగ అని చెప్పుకోకుండా ఇదొక
అసలు కసలు ఆ ఫీ ఆ ఫీల్ ఉంటది చూడండి మనకి దొంగ వచ్ వచ్చింటుది ఎవరైనా మనకి చెప్పి మనం సేవ్ అయినప్పుడు ఆ ఫీల్ ఉంటా చూస్తారా వేరవల్ అదే అదే మంచి కనిపిస్తా ఇప్పుడు మనం సేవ్ అయిపోతాం అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంక ఈ గేమ్ లో ఒక మెయిన్ పాయింట్ ఏమంటే ఎవడైతే దొంగొస్తాడో వానికి ఛాన్సెస్ బాగు ఉంటాయి విన్ అయ్యేకి ఎందుకంటే వానికి తెలిసిపోతుంది కదా అండి ఫస్ట్ ఏయర్
నేను కూడా అప్పట్లోనే పెట్టది చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏం చేస్తావు
మొబైల్ జెనరేషన్ చేేంజ్ యూస్ చేసి తే విధానం వస్తే ఓకే అండి
నేను ఎక్కువ ఎంకరెజ్ చేయ్యను మా పిల్లల్ మా బాబాయ్ వాళ్ళ కూతుర్లకి ఎక్కువ ఎంకరెజ్ చేయ్ ఫోన్స్ పక్కన పెట్టేయాల చదువుకోవాలా గేమ్స్ ఆడుకో కోవాలా బయటికి వెళ్ళి ఆడుకోవాలా
అదే అండి నేను కూడా అదే చెప్పి ట్రై చేస్తండి మా చిన్న పిల్లలకి వాళ్ళకి నా చేతనైనంత వరకు నేను చెప్పేది చెప్తా అండి ఏ విధంగా యూస్ చేయాలి ఎలా ఉండాలి చైల్డ్ హుడ్ డేస్ మళ్ళీ ఫండ్స్ పోతే రావు మళ్ళీ రేప్ పొద్దున ఇం ఇంకొవరికి మనం చెప్పుకోవాలన్నా ఉండాలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి
అవునా సరే అండి
సరే అండి థ్యాంక్స్ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ఓకే అండి
ఓకే అండి బాయ్ అండి